హలో
హలో
హలో మీ
హలో
వినబడుతుందా అండి
ఆ వినబడుద్ది
ఏం చే తిన్నారు
ఏం లేదు ఖాళీగానే మీరు? మీరు
ఏం లేదు మేము కూడా ఖాళీగానే ఉన్నాం
ఇన్నారా
లేదీంగ్ కథన్లో
ఇంకేం జేస్తున్నారు మరి? కాలేజా
ఇంకేం లేదు ఇంట్లోనే కాలేజ్ కెళ్తున్న.
అవునా
ఇప్పుడు ఏం చదువుతున్నారు మీరు
మేము ఇంతర్ ఎంపీఎస్ డడి
అవునా?
ఆ మీరు?
మేమ్ డిగ్రీ
అవును అ
డిగ్రీ సెకండ్ ఇయర్ ఇప్పుడు
ఓహో ఏం మరి తన్నారా
లేదు లేదు తినలేదు ఇంకా
ఎందుకు
ఇంక కాలేదు వంట
ఆహో ఏమి సది చేస్తా నువ్వు మరి
కాలిఫ్లవర్
అవునా హ ఎళ్ళలే మరి ఈరోజు కాలేజ్?
ఎలి రాం కదా
ఆ ఎక్కడ ఎక్కడ మీది అవునా
దెన్ చెప్పండి ఇంకా
మీరే చెప్పండి
హబ
మీరు ఎటు పోలేదా ఈరోజు?
పోలేదు ఇంటికాడన్న ఉంది
అవునా
ఆ
ఎందు పోలే
ఉట్టిగన్నే ఎలాం ఎల
ఎందుకు
మాకు చెంలు లేవు పోము ఇంట్లోనే ఉంటాం.
అవునా మీ డాడీ ఏం పని చేస్తాడు వెల్డింగ్ పని చేస్తారా మీ మమ్మీ హౌస్వైఫ్ కే ఒక్కే
ఇంకేం మరి
ఇకా మరి
ఏం లే
చెప్పాలి మీరు
మీరే చెప్పాలి
మేమే చెప్పాలా
ఏం మరి మీ
మాకా హిందీ మరాఠీ తెలుగు
ఆహా
అంతే ఇంకేం రావు మీకు
మాగ గుళ హవి అ
అవునా
ఆ
మీకు తమ్ముడు ఉన్నారా అవునా ఏం చేస్తాండు ఇప్పుడు అవునా ఇప్పుడు ఎగ్జామ్స్ కదా టెన్త్ వాళ్ళకి
ఎక్జామ్స్
ఆ ఏం ఎగదాం నెక్స్ట్ డే
ఇంగ్లీష్ కావచ్చు
అవునా మరి మంచిగా రాస్తండ మరి మీ తమ్ముడు
ఆ రాసన్నాళయగా
అవునా మంచిగా రాయమన అండి
సరే సరే చె
హా ఇంకేమరి మీద ఏ గ్రూప్ కాలేజ్ లో
ఎల్ పి హెచ్ పి డబ్ల్యూ అయిపోయింది న్ప్ చేస్తున్నా గవర్నమెంట్ హాస్పిటల్ల్లో అస పర్జ
మీ ఏ విలేజ్ మీది
ఉన్నా
ఉందా నిన్న అది ఎక్కడ ఉంటది
అంటే ఇందని ఇలా మీరు ఉంటారు కావచ్చు కానీ మేము ఇందని రా బాబా మహారాష్ట్ర ర
ఓహో
ఆ
ఇంకా మీకు ఎక్కవాలి త ఉన్నర అవునా మీరు డే మోత మొత్తం ఏం పని చేస్తారు ఇంటికాడ
ఇంటికలా ఏం పని చేయము కానీ హాస్పిటల్ వెళ్తాం ఈ రోజు ఎంటి కడన్నా
ఆన్ ఓహో హాస్పిటల్ పోయి ఏం చేస్తారు
హాస్పిటల్లా ఇలా
పద
ఆ
ఓహో
ఓ
మంచిద మీది
ఆ ఉదో ఏదో ఒకటి న పోదికా
మీ అక్క ఏం చేస్తాను మరి
అది పెళ్ళి అయింది
ఫలయిందా
ఓ పాప ఉన్నాది
అవునా ఎక్కడ ఇచ్చిడు మరి మీ ఆ కేరా మరి ఓ అవునా
ఎ మరి
చెప్పాలి
మీరే చెప్ప
హలో ప్పున్నర పోంద పాల హలో ఉన్నారా వినబడుతుందా మా వాయిస్
అ చబ
హలో హలో కితి వాస్త కానీ
బ హలో
చెప్పండి ఏమైంది
ఏం కాలే
ఏం కాలేదా ఏదో లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు అయితే మీరు మరాఠీ ఇనా ఓ అవునా ఇంత మరి చెప్పాలి
ఏం చెప్పది చెప్పాది మీరు
ఆ
వీర కుప్ప
న మీ చెప్పాలా
ఆ
మీ ఇంట్లో వాళ్ళు బాగున్నారా మరి మీ మమ్మీ డాడీ
మంచింత సప
హెల్త్ ఇంకా ఓకేనా
ఆ
అవునా
వ
మీ తమ్ముడింకా ఓకేనా మరి
మీ వాళ్ళు ఎట్లా ఉన్నారు
మా వాళ్ళు కూడా ఓకే అందరు
హ ఇంకేం మరి
స డిగ్రీలా మే న సైన్స్ గ్రూప్ మాది ఇప్పుడు డిగ్రీ సె కింది ఏ
అవు
ఆా
ఓహో
మానా కమరం మీ మాస భగ
దిష్టిగా మేము కూడా అక్కడే ఉంటాం
అవు అ కూడా దగ్గర్లోనే ఉన్నారు మరి మాకు
ఈ అన్నారానే తెలిసింది మీరు ఇందని ఈ యాప్ ద్వారానే తెలిసింది మీరు ఇందని అని ఆ ఇంకేం మరి తిన్నారా తిన్నారా ఆ ఓకే నమ్మీ హతు మమ్మీ ారి ఎల్ తెల్ త
మేము ఇంకా మీ హాస్పిటల్ లో రావాలనుకుంటున్నాం
ండి అదా మ
ఎక్కడా మీది అసలు
గవర్మెంట్ హ ఆశీర్వాద్ కొమరంందూంగ్ డిస్క్ట్
అవునా రావాలి మరి
రండి రండి వెల్కమ్
యా కస్క
మీరు కూడా ర రండి మీ ఫ్రెండ్స్ ని కూడా పట్
ఓకే ఓకే అష్టం అందరిని పట్టుకునేస్తాం
జ
కాల ఇంకా ఇంక ఉంది ఈ మంత్ లోనే కానీ ఎప్పుడు పెడతారో కనీ తెలిదు
ఆ సరే సరే
ఇకా మరి
మీరే చెప్పాలి
మేమే చెప్పాలా
చెప్పండి చెప్పండి వాంగ్డి వాంగ్డి ఆ ఆశ్రమ ఆ అవును
అచ్చా
సరే మరికి తినడానికి ఇై ఆ టైం అయింది ఇ కాలిఫ్లవర్
అవునా
సరే మరి తర్వాత మా
ఆ
ఇంకొంచెం ఏమైనా మాట్లాడండి కదా
చెప్పండి ఏ లేదు
అలాగే సరే సరే
హలో ఇంకోటి